హలో ఏం చేతున్నావ్ ఇప్పుడే వచ్చవా ఉ
ఇంకా వా వెళ్ధంప
నువ్వే చేసవా
అ లేదు మామయ్య వండడు హ్
చింద
ఆ వర్షం ఏమి రాలేదూ
హ్ హ్ నీరసం వచ్చిందా అంటున్నాను హు నేను తీరీగివచ్ చిమే తల పోటు లేగ్గా లెగోచ్చ అనుకోండి
హ్
చై ఇంకా
నేను ఇంకా అది ఇక్కడ ఆడ లేదే బాబా
ఫ్రెష్ ఇప్పుడు సరకు వచ్చిస్తుంది
హ ఇంకేంటిమారి
ఇంకేముందే నిద్ర వస్తుందిం కానీసి నిద్ర
ఆ
ఏం పూర్తి చేయలేదు కాదాని చెత్తే అందరు ఒకసారే లే టప్పు ఆస్సల ఒక్కలు కూడా రిప్లై ఇత్తలేదు
అలా
ఉ ఎవ్వరను
హ్
చాల చలాగుంది వాతావరణం
మా ఇక్కడ హుక్క పోసే
చల్లగాను ఉండే
వ
ఎట్లఒడుతరు మాకూ
చెట్ల నైనా
హ్మ
హ్మ్ మాదెగ్గర ఒక్కోకసారి అట్నే
సిద్ధు కదా
ఇంకేంటి
ఇంకేముందే
ఆ చెప్పాలే ఏం కూర వండుకున్నారు.
టిఫిన్ చేస్తున్న బయట లేట్ అయిపోయిందని.
ఊ హూ
అదే మనమూ అక్కడికి వెళ్ళే వాళ్ళం కలిసీ హోటల్కీ. అక్క ఎక్ ఇక్కడ మన కాలేజ్ రోడ్లో పెట్టారు ఇప్పుడు. పోయి కాలవనూ ఆ పొయికాలవని ఇడ్లీ బా ఎలా అవుతుంది వాళ్ళకి బాగా అదె ఎన్నింటికి. ఫై థర్టీకో ఫైకో స్టార్ట్ చేసేస్తున్నట్టు ఉన్నారు సిక్స్ కి ఎళ్ళాం మేమూ, ఇడ్లీ బానే ఉన్నాయి. చట్నీ అన్నీ బాన్నే ఉంటున్నాయి కదా, ఆ టైం కి అందరూ ఇంకా. తినేసీ పులకాలు గట్టా ఎళ్ళిపోతున్నారుమాట.
ఎవీ
ఫుల్కా ఫుల్కా
ఏ పుల్కా
ఫుల్కాలే
పుల్కనా
అయ్యీ ఎంతో కాదు మళ్ళీ చెయ్యింతే
ఏమంటరూ
క్కనా ఈ పక్కన అదే మనా కాలేజ్ రోడ్డు బు బుక్ స్టోర్ పక్కన ఆ పక్కన్ చెప్పుల్ షాప్ ఏదో పెట్ ట్టారు కదా
ఆ ఆ
తర్వాత కిరాణా షాప్ పూ అక్కడ
మొన్నడు దాకానేమో సోమోసాలన్ని తిట్టాడు
ఉమ్ సమోసలో
సమోసాలు లే అమ్మారు మొన్నటిదాకా నే సమోసాలు బజ్జీలు అమ్మారు
ఉహు
హుమ్ నల్ ఎలా కకి మటన్నడం మరుమానతి
అట్లా బయట సమోసాల పెడతాడు స్వీటు అది అయ్యో
ఉమ్ నెన్ తిట్కివడమే మొన్న పెఇట్కోద అన్నాడు
హు హు అప్పుడు అప్పుడక్కడోఓ లేడు కదా
ఆ మ యాత్ర పోవల మే స్నానం చేసి
ఉ నేనేది అనుకున్నా ఇప్పుడు ఎట్టాడో అప్పుడు ఎడతంమయితే భలే లాగదు ను ఇప్పుడేనా బంగ్లావతిన్లే
అ
ఫుడ్ బానే కానీ పొద్దున్నే మార్నింగ్ అయిపోద్ది
ఉహు
అప్పట్లో తెగ తినేవాళ్ళు ఇప్పుడు అసల ఎవరో ఆహ్ అందుబాటులోనే లేరు
ఉమ్
ఉమ్ ఫ్రైడ్ రైస్ మొన్న షాప్ కె వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది. ఫ్రైడ్ రైస్కి వెళ్ళాము.
ఉమ్
అప్పుడు అనుకున్న అమ్మాట ఇక్కడికి వచ్చింది తినేవాళ్ళు అలాగే ఇలాగని మాకు అడకి చెప్పాను న
అన్ని గుర్తుకొచ్చినయా
అన్ని గుర్తుకోచ్చనాయ్ హా ఆహా
ముంత కదు మరి ఇ మజ
ఆ ఫిడ్డత్న్నారుక నా వచ్చినాయ్ ఇరవై ఐదు సార్లు
నేను నేను స సిరాకొచ్చింది నాకో
పెడదామా అనుకున్నాను మళ్ళీ ఎందుకలే అని పెడతలేదు ఎంటి పిల్లల దగ్గర పబ్బులు తినదన్నా ఏంటి
ఆ
పిల్లలతో కల్సి పిలాలుగరు పబ్బులు తిన్న వన్నాను
ఉహు
హు హు
ఆ అవును
ఇంకానే ఏమన్నా నన్ను ఏ క్లాస్ అమ్మా ఇదే స్కూల్లో జాయిన్ చేసుకుంట వచ్చారు కదా
అలా ఏం ఉండదు లేవే
వాళ్ళు నన్ను అంటున్నారు ఏ, ఏ క్లాస్ అమ్మ అడుగుతున్నారు నన్ను నే అక్కన పడ్డా నాకు అర్థం కాలేద నేను హ క్లాస్ కా దండి బాబు, కాలేజ్ కూడా అయిపోయింది, నవ్వుకుంటున్నారు వాళ్ళు హమ్ ఇంకేంటి మరి ఏం ఏమో, వీస్కి అది
ఎంచక్కా తిరిగే వాళ్ళు
మువిస్కి తెగలపు వర కదా వెళ్ళట్లేదు ఇప్పుడు అంటున్నారు షాపింగ్ మాల్స్ కి ట్రెండ్స్ కి వాటి కి వెళ్ళిపోయి ట్రైల్ వేసేవారు కదా బట్టలు ఎక్కడికి వెళ్ళట్లేదేమో
ఏ
హెల్లొ
ఎక్కడికి వెళ్తాము ఎవరికి వాళ్ళం అయినం కదా
ఉమ్ ఉమ్ అవును ఎవరన్న ంటండు కొంటదావర్లేక హమ్
త తిరిగేసా ముప్పై ఓ సార్ కాలేజ్కి వెళ్తే అరుణ్ కుమార్ సార్ ఆయన తెగడిపిచ్చిస్తారు కదా ఇప్పుడు అయన్నీ గుర్ప్పతాయమాట మొన్న వెళ్ళాను కదా చాల మంది కొత్త స్టాఫ్ వాచ్ సర్ యూ హమ్
టీసీ తీసుకోవడానికి వెళ్ళే వా
లేదేని వెల్లవా కంప్యూటర్ కంప్యూటర్ సార్ వచ్చారు ఉమ్
వాయిస్ వినిపించట్లేదు నిది
హా ల్లో
ఆ చెప్పు చెప్పు
నెక్స్ట్ ఇయర్
హెప్ సి వాయిస్ బ్రేక్ అవుతుందే
లైబ్రరీ
ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు బాబు వాహ
హలో
ఉమ్ చెప్పు మొన్న ఏళ్తేనే హలో హలో హలో హలో